హలో
ఆయ్ బ్రో
ఆ ఇప్పుడు ఓకే ఇందాక మట్రోడ్ లో ఉన్నా వచ్చిద్దనుకున్నాం. మనం అక్కడ ఎప్పుడు ఫోన్ వాడ్లెదులే.
ఊహు
అందుకే కట్ అయిపోయింది.
ఇంటికెలిపావా?
ఎళ్తున్నా దారిలో ఆన్ ది వే అదే మనం షార్ట్ కట్ లో వెళ్తాం కదా.
ఆ ఆ
అక్కడ
ఉహ్ నీకు బండి సౌండ్ రాట్లేదెంటి?
కార్ వేసుకొచ్చాయివాళ్ళా
ఊహు
ఆహ్ ఇది సంగతి ఇంతకేమయింది మరి ఫైనల్గా కారు.
వా ఉహ్ డబ్బులు కట్టమంటాడే
ఆ
నేను కట్టననిజెప్పా వాడూ అన్న వద్దన్న టూ థౌజండ్ అయితెచ్చేస్తాం అన్నా అంటాడు.
అసలు మనమెందికిస్తం రో
అదే చెప్పా నేను. అదే చెప్పా నేను ఎందుకు ఇస్తారా నువె చేశామేంట అవి పొద్దునుంచుందని చెప్తున్నావుగా ముందు నువ్వు ఎడడం ఆప్రా బాబు మనం ఏదో చేస్
అరె అసలు ఆడెందుకెడుస్తున్నాడు? వి ఇదే ఆ అక్కడ టోల్ గేట్ దగ్గరోడేనా?
ఆ అక్కడొడే
ఆ
ఉహ్ అడ్కి భాయంమోక్కువ
హుహ్ ఎస్తో స్టార్ట్ అయిద్దా. వయ్ తో స్టార్ట్ అయిద్దా.
యస్సు
ఆహా ఆ రోజొచ్చారు నాగిరికి అతనేేనా?
ఆ ఆడె ఆ యాదవే
చుడ్డన్కలా లేడుగా మరి ఆయినంత సాఫ్టా
య అసలు వాడికి మాములు భయం కాదు.
ఆ ఆరోజు చూస్తే మంచీ దిట్టంగా ఎవరేమస్తే చూసుకున్నాం ఉన్నట్టు
అంత లేదు అంత లేదు ఒసారి టెన్త్ క్లాస్ లో బయటికి లంచ్కెళ్ళాం.
ఆ
ఎవరికి చెప్పకుండా
ఆ
బయటకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర రెస్టారెంట్ ఉంటుదిగా అక్కడ తినేసి.
ఆ
ఎనక్కొస్తే అట్లా లేట్ అయింది.
ఆ
నడుచుకుంటెళ్ళం అయితే మా ఇంచార్జ్ పట్టుకుంది
ఆ
వాడేంటి వాడు వాష్రూమ్కెళ్ళొస్తా అన్నాడు మేమేమో డైరెక్ట్ ముగ్రం పైకి ఎ
ఆ
వాడు వేరే సెక్షన్, మేం వేరే సెక్షన్
ఆ
అప్పుడు వాడు రికమెండేషన్ చేసుకొని ముందుకెళ్ళాడు. అయితే వాడు దొరకలా వాడు దొరక్కపోతే మేము అందరం వెళ్ళాం అని చెప్తే అసలు నాకు, వాళ్ళకి సంబంధం లేదని చెప్పాడు ఆడు.
ఆ మీర్ దొరికయిగ మాక్ దొరక్ల
ఆ నేను చెప్పా వాడు వచ్చాడని అరె నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దురా అని ప్లీజ్ రా మీకు దండం పెడతారా అని ఏడుస్తున్నాడు ఆడు
హ హ
అంత్ మామూలుగాదు పాపం ఆడు
వా
తర్వాత నేను అది క్లీన్ చెయన్న అని చెప్ప అది అంటే మెకానిక్ మె కానిక్ కనెక్షన్ ఉండిద్దిగా
అవును
వీడు మా ఇంటి దగ్గర తీసుకోవడానికి వచ్చాడని చెప్పాగా
ఆ ఆ
వాడి చా చెప్పిచ్చా క్లీన్ చేయిచ్చండి ఒకసారి అది అని
ఓకే
అప్పుడు పోయితే అప్పుడు మేం కడతాము అని చెప్పా చెప్తే ఏర్ ఫెల్త్ అంటారు ఆ త్రోటల్ బాడీ మొత్తం తీసి క్లీన్ చేస్తే మళ్ళీ మనకేస్తున్నారు వెల్లిరండి ఒకసారి చూచిరండి అని
మనకి సంబంధం అసలు మన చేయలేదు ఆ పోన్లే అని సలహా ఇచ్చం
నాడు ఎల్డ్రా పో ఒకసారి అని
ఆ
అసలు నాకేం సంబంధం అసలు నీకు కారు కావాలా వద్దా అన్న
ఆ
అంటే ఆ హ సరే అయితే మీరు ఎక్కండి అందరం వెళ్దాం అన్నాడు అసలు మాకేం అవసరం అసలు అది పొద్దునుంచిందని చెప్పా ను మీరెందన్న కావాలని చేస్తన్నారు పిల్లలమని చెప్పా
ఆ
తమ్ముడు నమ్మకంగా ఇచ్చాంగా అంటున్నాడు నమ్మకంగా ఇస్తే మేము నమ్మకంగా తెచ్చిచ్చాంగా ఏమన అమ్మేసామా కారు అవి పొద్దు నుంచి ప్రాబ్లం ఉంది మా చేతిలో పోయిందెం కాదుగా ఒకసారి పోయేది కాదంట అది త్రోటిది బాడీ
ఆ అంతేగా మరి అవును
ఆ ఇంక మేమెందుకు కడతాం
అవును ఏదన గుద్దితే డ్యమేజ్జో లేకపోతే క్లచ్ ప్లేట్లు ఇట్లా ఫస్ట్ గేర్ లో ఎక్కువ తోలితే పోయినాయో అంటే సరే మనమీదో అనుకోవచ్చు అయి కాల క్రమేనా పోయాయి మనకేం సంబంధం అసలు హ హ మనకేద్దామని చూసారు గట్టిగా ఆ మనం ఇవ్వలేదుగా అసలు
ఈలా ఆ బానే ఉందని చెప్పాడు ఆ సరే అని చెప్పి వెళ్ళిపోయాం అయితే ఆడుంటున్నాడు ఈసారీమన్న ప్రాబ్లం వస్తేది టోటల్ బాడీ ప్రాబ్లం మీకే కాల్ చేస్తా అన్నాడు అసలు ని ఫోన్ కాద్ కదా నీ అసలు ఏమి చేస్తాం అసలు నీకు కనపడం మేము
ఆ
అన్న అంటే మాకెందుకు ఫోన్ చేస్తారయినా గానీ అది పోయింది క్లీన్ చేపిచాం అయిపోయింది ఇంక వదిలేసయండి మీకు సంబంధం లేదు
ఆ
డబ్బులు కూడా ఎవరైనా వచ్చిన్ తర్వాత తీసుకుంటారు గదా
ఆ
అడికి ముందే ఇచ్చాం
అదేంటీ
వాడికి ముందే ఇచ్చా ముందే ఇచ్చాము వీడికి
ఆ
పోనులే పాపమని అస్లు వీడు నాకు చెప్పలే నేను తీసుకుంటున్నారా అని ఈ చెప్పకుండా తీసుకొని కాలేజ్కి వెళ్ళి అయి అయిపోయే టైంకి వచ్చాడు ఆ మళ్ళీ తెల్సి నోళ్ళ దగ్గర తీసుకోవాలా అదీ లేదు
ఓ హ హా
హుమ్
కాలేజ్ ఒనెహౌర్ ప్రెసుకెళ్తా
ఆ
వాడ్ రోజు కారేసుకేళ్తాడా కాలేజ్ కి
బండి మీద వెళ్తున్నాడు
ఆ
అయితే వాడికి ఏదో నడపాలనిపించిందో ఏం మరి వాడి దగ్గర ఎప్పుడు క్యాష్ ఉండేది ది
ఆ
అయితే ఆడికి వాళ్ళది కూడా ఉంది వాళ్ళ వాళ్ళ చుట్టాల వాళ్ళదే అది
ఆ
అడిగితే ఇస్తామంటారు
ఆ
ప్రక్టికల్ ఎగ్జామ్ కి అచ్చి తీసుకెళ్తాడు ఎక్స్టర్నల్ కి ఇంటర్నల్ కి
ఉహామ్ ఒకే
ఈ ఈ సారి మరి ఆడు అడగు బుద్ధి కాలేదో మరి ఆళ్ళు ఇవ్వనున్నారో ఇది తీసుకున్నాడు
ఆ
అది కూడా ఎవరు మాములుగా వాడికి ఎవరు వారికి తెలిసినోళ్ళ తెలిసినోళ్ళు అంట వాళ్ళు
ఆ
ఇడికి బ్యాండెధాం అను కున్నారు అడీకూడా ఆ
హు హు
ఇరిగి పోయింది అడు ఆ రోజు కార్ తీసు అందుకు ఆ ఈ ఈస మన ఇంటి దగ్గర ఒకన్న ఉన్నాడు
ఆ
ఇడీస్తాడు ఒకసారి కావాలంటే మాట్లాడి ఇపిచ్చాను ఇప్పుడు ఇప్పుడు కొత్త మోడలు వచ్చింది చూడు
ఓహో ఓకే ఆ
ఒకసారి కావాలంటే చెప్పి ఇప్పిచాను
ఆ
చెప్తే ఇది కూడా తీసుక ఇది ఇపిచ్చ చల్లంగా ఈసారి అవన్నయితే ఏ ఉండ అన్నయయి
ఆ
డబ్బులిస్తాడు
ఆహా ఓకే ఆ
పిస్తాడు
వాళ్ళ ఫోనూ
తీసుకున వాడి దగ్గర గుడ ఫోటోలు తీసుకుంటాడు అన్నయ గుడ ఫోటోలు తీసుకొని పెట్టుకుంటాడు
అంతేగా వీళ్ళ ఫోన్లో నుంచి వచ్చినాయి ఆయన దెగ్గరున్నయి ఒకేసారి గదా సో డ్యామేజ్ ఏం అవలేదు అండాంనీ ప్రూఫ్ అది.
ఆ ఈడెమో ఎవడి దే తెలినోడు దగ్గర తీసుకొని ఎల్లి గోల గోల చేసి ఏడ్చి హా
ఎందుకు దానికి ఎడవటము ఏదోటైపోద్ది అంతే ఇత మంచి సర్దా చేసారండి.
ఇందాక సిక్స్టీన్ సెకండ్స్ పడింది కాల్ అది కౌంట్ అయినంటేనా.
నా ఒకసారైతె అయిపోయినట్టే. టాస్కు రేటింగ్ ఇచ్చావుగా. ఆ నాక్ మూడు సెకండ్లు ఉన్నాయి గుడ ఉంటాయి.
మ్ హు్
మా మమ్మీ మరి దారుణంగా ఎత్తకుంటే కట్ అయిపోయేది.
ఆహా నేన్ పెద్దమ్మ చేస్తా ఒకటీ కట్ అయిపోయింది. అది ఎత్తాను అదేమో కట్ అయిపోయింది.
అవి అంతే ఏటి ఇంకేటి సంగతే ఏం జేస్తున్నావ్ ప్రిపేర్ అయితున్నావా?
ఆ
ఈసారి ఓస్తదో మరి గట్టిగా
ఏమో చూడలి ఇసారీ రూల్స్ ఎలా పెట్టాడో ఎంటో?
ఆహా
రూల్స్ ఇంగ ఒద్దలే ఒదులే ఒదిలే అడ్వైస్ రూల్స్ ఇంకా ఓద్దలే
ఆ అదేలె
కలుపుతాడో కలుపుడో అయి
నవి ఇప్పుడు నీవి పాతాయే కలుపుతారా నీ అయిపోనాయి వన్ ఇయర్ బ్యాక్ నీ అయిపియి కలుపుతారా
అదే ఈసారి ఇంకా చెప్పలా
ఉమ్
అవి కలిపితే ఇంకా కష్టపడాలి అవి కలపకపోతే చిల్
ఆ అంతేగా
ఏదన్నా మనకి లాస్ట్ రోజు పడాలి. అందుకే లాస్ట్ లో అప్లై చేసా. ఎగ్జాము లాస్ట్ లో పడాలి.
ఎందుకలా?
అంటే లాస్ట్ లో పడితే హర్ట్చ్చిది.
హార్ట అంటే?
పేపర్ హార్డొచ్చిది హార్డొచ్చినందుకు మార్క్స్ కల్పుతారు
ఆహా
ఈజీ వచ్చిన వాళ్ళకి హార్డ్ వచ్చిన వాళ్ళకి యావరేజ్ తీసీ వాళ్ళు యావరేజ్ మనకి ఏస్తారు
బ్లాంక్
పోయిన్ సారి ఈజీ పడింది మనకి
ఆ ఆ
అందుకని తగ్గినయి లేకపోతే సిక్స్టీ వచ్చేది
అదెలే చెెప్పావుగా అవును ఏదో ఒకటి చూసి మంచి కాలేజ్ వస్తే చల్రా బాబు ఏదోటి చేసి మంచి కాలేజ్ వస్తే చాలు నీకు
ఆ ఇది ఏంటంటే సెవెంటీ, ఎయిటీ వచ్చినా క్యాస్ట్ వల్ల మంచి సీట్ వచ్చిది
ఆ ఇప్పుడు మీరు ఓసి కిందకి వెళ్ళినట్టుంది గదా
ఉమ్
ఇప్పుడు మీది ఓసి కిందకెళ్ళినట్టుందే
నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేట్ చేయించలేదుగా
ఆహా పోల్లే చేయించబాకురోయి నాలుగేళ్ళు చేయించొద్దు
అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంక అయిపోయిద్ది
ఆహా
అ చెపిస్తే దానికి దీనికి సంబంధమే ఉండదు
ఆ ఐతే ఓకే
ఇప్పుడు ఓసి కిందుంది అందుకే చేపిచ్చలే క్యాష్ సర్టిఫికెట్
ఉమ్ చేయించొద్దు దానితోనే లాగించేయి మళ్ళీ అదంటే ఇంగ మళ్ళీ ర్యాంక్ ఇంకా చాలా ఎక్కువ రావాలి ఆ ఓకే ఓకే బాయ్
బాయ్ బాయ్
బాయ్